చెప్పండి బాగున్నారా అండి.
ఆ బాగునే ఉన్న మీరు
బాగున్నా అండి
హుమ్ చెప్పండి ఈరోజు ఏం టాపిక్
వచ్చేసి పాలిటిక్స్ లో పాలిటిక్స్ ఆ అండి
పాలిటిక్స్ చేద్దామా చెప్పండి పాలిటిక్స్ గురించి మీకు ఏమనుకుంటున్నారు ఈ రోజుల్లో పాలిటిక్స్ అంటే చాలా రీతి నిజాయితీగా ఏం చేయట్లేదు అంతా చాలా అధ్వానంగా తయారైపోయినాయి పాలిటిక్స్ ఉమ్
వచ్చేసి ఇండియన్ పాలిటిక్స్ వచ్చే సరిగాడెమ డెమోక్రటిక్ సిటీ సరిగా సరిగా లేదండి
డెమోక్రసీ యా ఓకే నే ఇండియానేది పెద్ద డెమోక్రటిక్ క కంట్రీ అని అంటారు ఇండియాలోంతా ఫ్రీడమ్ వేరే కంట్రీలో ఉండదు
అంటే అట్లా అట్లేదు అంటే ఇండియా వచ్చేసి మంచి డెమోక్రటి కంట్రీ ఇండియాలో ప్రతి ఒక్క ప్రౌడ్ పౌరుడికి మంచి హక్కులు ఉంటాయి. ప్రతి ఒక్క పౌరుడు అనేది జైకిస్తాన్ ఏదో ఉంటది దాని గురించి కాదు కాద్ కపోతే లీడర్స్ వచ్చేసి పొలిటీషియన్స్ వచ్చేసి ఒక ఆర్మీ రు ప్రజలని మోసం చేస్తారు
ఏమా
పథకాలు అనేది అది గెలిచే ముందు ఒక చెప్తారు గెలిచినాక ఒక లెక్క మారుస్తున్నారు
ఆహ్ అంటే మనిఫెస్టో వచ్చారు ఒకరు వెళ్తున్నారు తర్వాత
అవునండి అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్స్ ఏం చేయ ఇట్లే కరప్షన్ అనేది చాలా మటుకి బాగా పెరిగిపోయింది.
అవును దిన్ని అరికట్టాలంటే నుంచి చెత్తం
మెయిన్ గా ఒకప్ పని అనేది. ఒక సామాన్య పౌరునీకి అందుబాటులో ఉండాలే.
హ్మ్
చాలా పథకాలు వస్తున్నాయి. కానీ సామాన్య పౌరునికి అందుతలేవు.
అందుతలేవ్ వాళ్ళకి
వాళ్ళకి ఏం వాళ్కి అవగాహన కూడా లేదు. ఈ ఈ పతకం నాక్ ఎక్కువ అందుబాటులో ఉంది. నాకి పత్కం ద్వారాన్ నేను లబ్ధి పొందుతాను. అనేది వానికి ఏం తెలవదు.
ప్చ్ అవును
అలాచ్ అలా చాలా పాలసీలు ఉన్నాయి. కదా
మ్మ్
అలా చాలా పాలసీలకు, పాలసీలు ఉన్నాయి. జనాలకు తెలువని
ఆవ్ గవర్నమెంట్ కొన్ని స్కీములు చాలా తీసుకోస్తుంది. గాని మధ్యలో ఉన్న ఈ పొలిటీషియన్స్. మళ్ళీ అధికారులు వీళ్ళు ఆ కొన్ని ఆ రానివ్వకుండా చేస్తున్నారు. వాళ్ళే కరప్టెడ్ అయిపోయి వాళ్ళే నే ప్చ్ ఏమన్నా చేస్తున్నారు. టెండర్స్ గొడ్డాయిగాని కరప్షనింగ్ చూస్తున్నారు.
ఇప్పుడు ఒక ఒక రైతు వచ్చేసి, ఇరవై ఆ రైతుకి వచ్చేసి, సన్న బియ్యం ఆ సన్నబడ్లు పండియమంటుంది. గవర్నమెంట్ తీరా వచ్చే వర్క్ తీ బోనస్ వేస్తా అంటుంది. బోనస్ లేదు.
హ్మ్
రైతు అనే వాడు వాడ్ మె ఎందుకని వాళ్ళు చేయగలుగుతర్.
హ్మ్
ఇంగ అలా ఉంటమో.
రైతుకి పండిస్తున్నారు. కాని రైతుకి ఉన్న సమస్యల మీద, అదే సరైన న్యామ్
కా రైతుకి అరైతుక్కి
హ్మ్ రైతుకి
అదే రైతు భరోసా అదేండి. అలా ప్రౌసారీ బేటి ప్రభుత్వం, దాన్ని పెంచేసి అసలు
హ్మ్ అట్లాక్ ప్రభుత్వం గురించి మనం మాట్లాడలేము. మళ్ళీ హు హు జనరల్ గా మాట్లాడండి జనరల్ గా మాట్లా కడదామ హమ్ ఇట్లా
వచ్చేసి మన బ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి రైతు కాబట్టి రైతు గురించి చెప్పలే
హామ్
రైతుకు సామ్ అంటే బ
వినిపిస్తుందా అండి మీకు కాలు హలో
పా ఏం స్థాయిగా అంటే ఏమి ఎక్స్
ఏమన్నా రా
చేయగలుగుత అంటే నేను చెప్పిన టాపిక్
మీ వాయిస్ కట్ అవుతుందండి నాకు సరిగ్గినపడట్లేదు. హలో
హలో
ఆ వినపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
ఆ చెప్పండి ఇంకా పాలిటిక్స్ అంటే ఇంకా ఈ ఎలక్షన్స్ టై లో అన్ని పార్టీసు ఆల్ పార్టీసు అంతా మా డబ్బులు పంచడము ఇవన్నీ చేసి ఓటర్స్ని నన పలేడి ఏళ్ం జరి జరుగుతుంది అలా కాకుండా నిజాయి దిగా ఉంది కొద్దిగా వేయడం అట్లాంటి పాలిటిక్స్ చాలా దూరం అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఇచ్చి ఓ వే ఉంటారు ప్రజలు కూడా అలానే తయారైపోయారు డబ్బులు ఎవర క్కసే వాళ్ళగ చేస్తున్నారు
ప్రజలు కూడా ఎన్నుకోవాలి ఒక సరైన ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఎన్నుకుంటే వాళ్ళకు వాళ్ళక అనేది ఫ్యూచర్ అనేది ఉంటుంది ప్రజలకు కూడా
కానీ ప్రజలకు కూడా అవగాహన లేకుండా పోయింది డబ్బులు ఎవరి ఇస్తే వాళ్ళకి వేస ఇస్తున్నారు
అవున ప్రజలు కూడా డబ్బుల్ డబ్బులు తీసుకో కుంటా ఎవరైతే సర సరైన నాయకుడిని ఇస్తే ప్రశ్నించే రైట్ అనేది ఉంటుంది ప్రజలకు కూడా ఏదైనా పని మీద గాని దేని గురిం
అవును ఇప్పుడు మన గెలిచిన తర్వాత ఈ పని గురించి అడిగితే మీరు డబ్బులు ఇచ్చాం కదా మీకు ఇంకేంటి అన్నట్టు మాట్లాడుత్ వాళ్ళలో
అవును కరప్షన్ అనేది ప్రజల నుంచే చేంజ్ కావాలండి.
హ్మ్ కరప్షన్ కూడా మళ్ళీ ప్రజలే డబ్బు ఇచ్చి ఈ పని చేసి పెట్టు అని వాళ్ళకి అలవాటు చేస్తున్నారు.
అవును
ఉమ్
నాయకులు ఒక ఐదు వం ందల రూపాయల తోటి మొత్తం ఐదు సంవత్సరాల వాళ్ళ ఓ ఓటనేది కొనుక్కుంటుర్రు ప్రజలక్ కూడా అవగాన అనేది ఉండాలె. నన్ను కొనుక్కుంటున్నారు నేను ఎట్ల జెప్త అట్లా నడవాలె వాళ్ళతో పాటువాను
అదే
వాళ్ళు ఒక బిజినెస్ అనేది చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక రూపాయి పెట్టి వంద రూపాయలు తీసుకుంటుర్రు వాళ్ళకి వాళ్ళ పరంగా వాళ్ళు రైట్ ఉన్నారు. మన మన పరంగా మనకు కొంచెం చేంజ్ కావాలి.
హ్మ్ ఇవాళ రేపు ప్రజలు అంత టైం లేదని అంత అంత ఎవరిది వాళ్ళు బతకడం ఎవరి ది వాళ్ళు స్వార్థంగా చూసుకోవడామ ఇ వాళ్ళ రే జరిపోతాంది. ఒకరి గురించి ఒకరు ఆలోచించట్లేదు దేశం గురించి ఆలోచించట్ ట్లేదు మన మన డెవలప్మెంట్ గురించి ఆలోచించడం లేదు.
అవును
హ్మ్
ఇంకా చెప్పండి
ఇంకా చెప్పండి ఇంకా ఏమన్నా పాలిటిక్స్ గురించి
ప్రతి ఒక్క పాలిటీషియన్ని ని నేను తప్పు పట్టట్లేద్ కొందరు పొలిటీషియన్స్ కూడా బా బానే ఉన్నారు గా. కొంచెం పొలి పొలిటీషియన్స్ ఏంటంటే తన సా సాద్రంని అంటే స్ సార్థం ఆలోచించుకుంటారు కొందరు కొందరు చూస్తారు కొందరు ఆలోచించుకుంటారు
హ్మ్ కొందరు ప్రజల గురించి ఆలోచించి వాళ్ళకి ఏం చేద్దాం ఏంటి అని ఆలోచిస్తున్నా
కొందరు వాళ్ళ అంటే పాలిటీషియన్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ అండి ఫైవ్ ఇయర్స్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీని వదిలి వదిలేసుకొని
హ్మ్ ప్రజల
ప్రజల కోసం ఆ తిరగడం అది దేశం గురించి కూడా అన్ అలా అంటే వాళ్ళ ఊరు గురించి రాష్ట్రం గురించి మండల్ గురించి
ఊ
వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేయకుండా వాళ్ళు అంటే ప్రజల గురించి చేస్తారు.
అచ్చా
హు వాళ్ళది కూడా వాళ్ళ లైఫ్ కూడా చాలా టఫ్ ఉంటదండి. ఎవరు కాల్ చేసినా ఏ ఎమర్జెన్సీ అయినా ఎటంటే అటు వెళ్ళాలి రావాలి
ఇదే ప్రజాజీ ప్రయా ప్రజల ఓట్ల కోని గేల్సారు అంతే చాలా టైం ఉండిపోతాది.
ఈ ప్రజా సేవా అనేది
ప్రజాసేవ చేసే ఉద్దేశం ఉన్నళ్ళే ఈ పాలిటిస్ పాలిటిక్స్ లోకి రావాలి. కానీ అలా ఉండట్లేదు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే డబ్బులు సంపాదించుకోవడం కోసం పాలిటిక్స్ లోకి వస్తున్నారు.
అవునవును.
వాళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేసి ఓటు కొనుక్కుకుంటున్నారు అట్లా
అదే ప్రజలు కూడా మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనకి అంటే లైఫ్ అనేది ఉంటుంది ఫ్యూచర్ అనేది బాగుంటుంది మనం కూడా అదే వేరే దేశాలతో పాటు ఫోటీ పోటి చేయ గలుగుత
అలా తయారైపోయింది మన దగ్గర
ఊ మన దగ్గర ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే సరిగా సోర్స్ లేక సరిగా ఇన్కమ్ లేక చాలా మంది వేరే దేశాలకు పోయి పనీ పని చేసుకుంటున్నారు మన నాయకుల మా నాయకు తోటీ నమ్మకం లేక ఏం లేక మన నాయకుల బాయ్ అట
సరే ఓకే అండి ఓకే ఓకే అండి నేను మళ్ళీ చాలా బాగా మాట్లాడారు మళ్ళీ చేస్తాను. నాకు వేరే కాల్ వస్తుంది మళ్ళీ చేస్తాను.